హలో
హలో
అయ ఎలా అయ ఎలా ఉన్నావు
బానే ఉన్నాను
ఎప్పుడు వచ్చావు మాల కి
ఇప్పుడే వచ్చాను నువ్వు ఎంతసేప ఎంతసేపటి నుండి ఉన్నావు
దాదాపు పది నిముషాలు అయ్యింది రోజు ఎం
నా కొత్త షూస్ కావాలి నీకు
నాకొక జాకెట్ కొనాలని ఉంది చలికాలం వస్తుంది కదా
సరే ముందుగా షూస్ షాప్ కి వెళ్దామా
ఇంకే అక్కడ మంచి బ్రాండ్లు ఉంటాయి బ్రాండ్స్ ఉంటాయి షాప్కి వెళ్తా
ఈషూస్ ఎలా ఉన్నాయి ఈ షూస్ ఎలా ఉన్నాయి
డిజైన్ బాగుంది కానీ కలర్ కొంచెం ఎక్కువగా ఉంది
అయితే ఈ బ్లాక్ కలర్ షూస్ చూడు
అవి చాలా స్టైలిష్ గా ఉన్నాయి ట్రై చెయ్
సరే షూస్ ట్రై చేస్తాడు
చాలా కంఫర్ట్గా ఉంది
అవును
హలో హలో
హ హలో ఆ
అ
అలా ఎంత ఉంటుందో చూద్దాం అవును నీకు బాగా సూట్ అవుతున్నాయి
కొెంచెం కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంది
కానీ క్వాలిటీ బాగా బాగుంటే కొ కొనడం మంచిది హలో హలో
ఇవేచ్చిసుకో
హలో
ఆ సరే నిజమే సరే ఇవే తీసుకుంటాను హలో హలో
ఇప్పుడున్న జాకెట్ కోసం మరో షాప్కి వెళ్దాం మరో షాప్కి వెళ్దాం
ఆ హలో
ఇప్పుడు నా జాకెట్ కోసం షాప్ కి వెళ్దాం
ఈ జాకెట్ చాలా బాగుంది
అవును కానీ కలర్ నచ్చలేదు
ఈ బ్లూ కలర్ ఎలా ఉంది
వావ్ ఇది చాలా స్టైలిష్ గా ఉంది
ట్రై చేసి చూడు
స ఎలా ఉంది
చాలా బాగుంది నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది
నిజంగా
అవును ఖచ్చితంగా తీసుకో
సరే ధర ఎంత
పజ్జెంధ్వందల రూపాయలు
ఓకే ఇది సరైన ధరే
పేమెంట్ కార్డర్తో చేస్తావు చేస్తాను
నేను యూ పి ఐ తో చేస్తాను
షాపింగ్ పూర్తయింది. ఇప్పుడు ఏమి చేద్దాం
చాలా ఆకలి వేసి సింది ఫుడ్ కోర్ట్కి వెళ్దాం
మంచి ఐడియా పిజ్జా తింటావా
అవును పిజ్జా మరియు కూల్ డ్రింక్ తీసుకుందా
ఈ రోజు షాపింగ్ చాలా ఫన్ గా జరిగింది.
అవును ఫ్రెండ్ ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తే ఇంకా ఎంజాయ్ అవుతుంది
పచ్చి సంఘం
ఇంట్లో అందరు ఎలా ఉన్నారు హలో
హలో
మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
హలో ఆ బాగానే ఉన్నారు
ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగుంది అనిపించింది నీకెలా అనిపించింది
నాకు కూడా అలాగే అనిపించింది ఉదయం గాలి చల్లగా చాలా చల్లగా మరియు తేలికగా ఉంది
అవును ఉదయం సూర్యుడు కూ డా మెల్లగా ఉదయించాడు, ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
కానీ మధ్యా. నా అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
నిజమే మధ్యాహ్నాం సమయంలో ఎండా చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా వేసవి కాలంలో మధ్యాహ్నాం పన్నెండు గంటలు నుండి మూడు గంట్లు వరకు బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది.
ఈ సమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కుగా ఉంటుంది.
వాతావణం అంటే కేవలం వేడి లేదా చలి మాత్రమే కాదు గాలి, మేఘాదు, వర్షం. ఏమా ఇవన్నీ కల్సీ. కలిపి వాతవణం అవుతుంది.
మంచి వి షయం చెప్పావు నిజంగా మన జీవితంలో చాలా ముఖ్యమైనది.
అవును ఉదాహణకు రైతుల జీవితం వాతావణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. హాలో. లో. హాలో. లో.
అ చెంబ్.
లో.
వర్షం బాగా పడితే వన్ పంటలు బాగా పండుతాయి.
రాని వర్. ర్షం లేకపోతే రైతులకు చాలా నష్. కానీ వర్షం లేకపోతే రైతుల. చాలా నష్టం జరుగుతుంది.
బాగా పండు తాయి.
అవును ఇప్పుడు టీవీ, మొబైల్స్ యాప్స్ ద్వారా వా.. తావనం సమాచారం. సులభంగా తెరుస్తూ. తెల్సుకోవచ్చు.
అ
అ
నక
అదే.
అవును ఇప్పుడు టీవీ, మొబైల్స్ యాప్స్ ద్వారా వాతావణం సమాచారం సుల్భంగా తెలుసుకోవచ్చు. హాలో. హాలో. మన దేశంలో ప్రధానంగా మూడు బూతులు ఉంటాయి హలో ఆ దేశంలో ప్రధానంగా మూడు బుతులుంటాయి అవి ఏమిటో చెప్పవా చలికాలం వేసవికాలం వర్షాకాలం చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అవును ఉదయం పొగ మంచ కూడా కనిపిస్తుంది వేసవ కాలంలో మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది సరే ఓకే బాయ్